ఆ కహా
ఎం చేస్తున్నావ్ ర
ఏం లేదు అక్క ఉటిగానే ఉన్నాను నువేం చేస్తున్నావ్
తిరుగుతున్న బయట అటు ఎటు
హ్మహ్ తిన్నారా
హుమ్మ్ పొద్దున్న ఇంకా తినడు
అయ్యా తినట్లే ఇప్పుడు
ఇప్పుడు వండాలి వండి తినాలిక
హ్మహ్ ఆయా ఊండు మరి వండుకున్ కుంటా రా
ఊ కప్పల్ బాగా వత్తానైయ్
కప్పలా
హ్మ్
ఎండాకాలం కదా బయట వాటికి కూడా ఉదాడపోతండి ఏమో
అవును హ్మ్
హ్మ్ ఇంకా
చెప్పాలరా ఆ వండాలి
హ్మ్ హా
మమ్మీ డాడి రోజు పనికి పోత్ త్తరా
ఆ పోూతరక్క
హ్మ్ మార్నింగ్ ఏయ్ పోతార
నిన్గ ఓతురు
ఉ
ఉమ్మ్ ఇంకా
చెప్పల్రా
డే మొత్తం కాలినే
కానీగనా
ఇప్పుడు ఒక అబ్బాయిది అట్లాయిన చూసినావా ప్రేమించండి ప్రేమించ చిని అమ్మాయి వాళ్ళ ఫోన్ ఇదింట్లో వచ్చింది.
మన దగ్గరనేేనా
మన దగ్గర కాదు ఆ అంటే మన దగ్గరనే కాని మనకు తెలివనుళ్లే చూడలేదా
నాకు రాలేదు రా ఏమ
ఒక అమ్మాయిని ఇట్లా ప్రేమించండి అని చెప్పి అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళు చంపేసిళు హ్మ్మ్ మాదే అంటే వాళ్ళది వాళ్ళది మాదే అమ్మాయి వాళ్ళది మాదే అన్నట్టు
క్యాస్ట్ఆ
ఆ ఉమ్ అబ్బాయి వాళ్ళది వేరే అన్నట్టు ఇగా అమ్మాయి వాళ్ళ డాడీ వాళ్ళు అమ్మాయి వాళ్ళ బావాస్ కలిపి పాపం చంపేసిల్లు
అబ్బాయి వాళ్ళని మా క్యాస్ట్ ఆ
ఆహా కాదు కానీ కొంచెం వేరే అన్నట్టు ఏదో మరి తెల్వదు నా కూడా కాని అమ్మాయి వాళ్ళదయితే ఇది అని తెలుసు ఉమ్
ఎక్కడ ఇమందరిని చంపుకుంటా పోతే
ఆ ఇగ ఏం మనుషులు మిలుగుతారో ఏమో
హు ఉహు అసలు ఒక్క తెగించినని అందరు తెగించితాలు గూరంగా
ఆ అమ్మాయి వద్లే అన్నదట అబ్బాయిని ఎట్లా ఏం చేసినా కూడా నేను వాన్న వద్లే వాన్నే చేసుకుంటా అన్నదట ఇగ అందుకని అమ్మాయి వాళ్ళ డాడీ వాళ్ళు ఎట్లయినా వదిలట్లే అని అమ్మాయి వాళ్ళ డాడీ వాళ్ళ బావ కలిసి చంపేసిల్లు అబ్బాయిని తబ్బు ఆ ఆ అక్క అన ఎదు అంటాడు ఆ అమ్మాయి ఉన్నది. వాళ్ళ డాడీ వాళ్ళ ఇగా ఏడ ఉయరు కనబడతలేరట ఉము
పట్టుకుంటారని దకాన వాట్లేన్నారా
ఇంకా చెచ్
ఇసోంటి బాగా జరుగుతాన్నాయి అసలు
హ ఫుల్లుు
ఎట్లనో ఏమో
ఎమ్మో ఇగా మనా మనదగ
కనీ ఒక్క జీత్రన్న అంద జీత్ర రా అసలో ఎను ఇన్స్టాగ్రామ్ లో్యూషిన ఈసంటి ఫుల్ వత్తానే అసలు ఒక జ్యోతి ఇక మనది ఎట్లుంటుంది అన్న అయ్య రావు
ఆ ఫుల్లు జరుగుతాని అసలు మనుషులు ఇక బతుకు కుతార బతుక భూమి మీద ఆ మనదగ దగ్గరనే వేరే దగ్గర ఎందుకు ఇట్లుంటాయి
మన ఊరికి దగ్గదిలాాల ఉన్నాయ అంటున్న
ఆ ఓయ్ ఇంకా
కుక్కల్ని కొట్టాలి నై ఇటు
ఆహా లేదు ఈన్నే ఉంటది నా దగ్గరనే వండుకుంటది వరతాంది వేరే వాళ్ళు పోతంటే
బయట తిప్పు తట్టున్నావ్ దాన్ని
తిర్ వత్తే తిరుగుతుంది క దానికి టాయిలెట్ వచ్చినప్పుడు బాత్రూమ్ వచ్చినప్పుడు తీసుకుపోతా ఇంగ అప్పుడే ఫొటోస్ తీస్తా
అదే చూస్తానా బయట ఇంగ కందాన అనుకుంటాన
ఆహా లేదు మాదే అది ఓయ్ ఇగ మనుషులు కనపడ్డారు అంటే ఆడళ్ళనైతే ఏమనదు కాని మొగళ్ళనైతే అమ్మో ఉరతది
మా కుక్క అయితే ఇంక అందరి మీదకిగబడతాది మన ఎట్లు ఉన్నారంటే ఎవరైన్నా మూసుకో వేసుకున్న చేతిలో కట్ట పెట్టుకొని, అనుషా వత్తడింక
ఇది పొద్దు పొద్దున లేవాగానే ముట్టుకోకపోయినా కూడా దగ్గరకు వచ్చి ఇట్లా బుజ్జగించకపోయినా కూడా వరుతుంది నా మీదకే
హూ ఆహ్
అ దాన్ని పెంచినప్ ఇప్పుడు ఏమీ అనిపియాల గాని తెలియగాని ఇప్పుడు అబ్బా ఎందుకు పెంచినా అనిపిస్తుంది
ఇకా నీ నీద్ర డిస్టర్బ్ జైతలతే
హా అక్క
హా నేను మీ నిద్ర డిస్టర్బ్ చెస్తలేదు అంటాను
హా ఏం డిస్టర్బ్ చేయదు నేను లేచినకనే లేచ్ ది వొత్త దగ్గరగాని లేపోదు నేను లేచినాకనే లేతుది కానీ లేవంగానే తీసుకోవాలి బయటికి ఒక్క నిమిషం కూడా అట్లా ఉండొద్దు ఫోన్ ముట్టుకోవద్దు లేవంగానే గాని ముడి వెతకాలి ఫస్ట్ పోయి హూ హూ దు
తను ఉందళ అలాంటి
ఆ అక్కా
అలాంటివి గుర్తు
ఆ అక్ అది మారి కాదు అయితే ఎవరిదో అయితే అది వద్దేశలువాలి ఇంట్లో వదిలేస్తతే అది మా ఇంటికి వచ్చింది పొద్దున పూట మా ఇంటికిొస్తే ఇక మేము చూడలే మీ నిద్ర లే వసినాక చూసినాం నైట్ ఎప్పుడు వచ్చిందో మనం నిద్ర లేసినాక చూసినాం ఇక ఎంత బ కొట్టినా పోలే ఇక సరే అతే అని ఇక మేమే ఎంచుకుంటాం
మన ఊర్లో అయితే కుక్కలు అన్నిక గర్చు పెడుతుందిరా
ఆ ఆ అచ్ ఇది ఇగ సాదుకొని కుక్క కదా అందుకని ఇక సాదుతాను చికెన్ తపయిందిింటలేదు దీనికి ఆర్డర్ పెట్టలేక మా ఇంట్లో మా ఇంట్లో నాకు గోస అవుతుంది
ఇగ వారం వారం పెడుత
ఎందుకు ఇంట్లో తెచ్చుకున్నప్పుడు అయ్యారా
ఆహా దానికి రోజు క అదే ఉండాలి ఊ రోజుకు పొద్దున అరవై యిదు రూపాయలు సాయంత్రం అరవై ఐదు రూపాయలు ఊ పొద్దున టిఫిన్ కు కోడుగుడ్డు అదే అలవాటు అయిపోయింది ఎంచుకుంటార్
హ అట్లేగానిలే అక్క ఈ ఫ్రై తింటానే క మనుషులు తిన్నట్టే తింటాలే
ఇక మనుషులు తిన్నట్టే తింటది ఇక మొత్తం దానికి చికెన్ పొద్దున్న టిఫ పొద్దున్న పూటనే ఏమో పొద్దున్న లేవంగానే క్యారెట్ ఇంకా కోడిగుడ్లు ఉడకబెట్టి అవి మంచిగా తీసేసి పెట్టాలి దానికి కూడా మనుషులు ఎక్కువ అయిపోతుంది ఇంకా మాకంటే దానికే ఎక్కువ అయితుంది
మా దగ్గర చికెన్ నాన్ వెజ్ ఉంటే మాత్రం త్రీ టైమ్స్ తింటుంది ఇట్లా వెజ్ అయితే టూ టైమ్స్ తింటది తక్క
ఆ ఇది అట్లా కాదు దీనికి ఎప్పుడు అదే కావాలి ఉ
మావాళ్ళు కూడా చిన్నప్పటి నుండి ఆ చికెన్ గిన్న బెట్టే పెంచిల్లట
ఆ
ఊకె తేలేక కూరగాయలు కూడా పెడతాంటే తింటాంది మంచినే
ఇది కూడ తింటది కూరగాయలు కాని ఊకా అవే పెట్టొద్దు ఒకటే పూట ఎప్పుడు పెట్టిన ఒకటే పూట పెట్టాలి మ్మ్ మ్మ్ ఈనికి తానం పోసుడు ఇయ్యాల్నే తానం పోసిన పోపిచ్చుకోదు అస్సలు
పొట్టాసలూ మొత్తం బొబ్బైలెక్కుతై
నీళ్ళు వడుతనే ఊడుతది ఓయ్ ఎవ్వరు లేరా
వాటర్ కాళ్లు కడ్కోని తిప్పినా కూడా దాని మీద పోతాన్నా మేమో అని భయపడుతది అది
ఆ వాటర్ పడనీయదు మీద అస్సలు ఆగదు చెప్ప య ఓహో వట్లేసుకుంది ఎవరో వచ్చరు
మీకు అసలు కాలింగ్ బెల్ లేకున్నా పర్లేదు ఎవరన్నొత్తే
ఉరుతే ఉడుకుతది దీనికి దీన్ని చూసి వాళ్ళు భయపడి ఇంటికి గుొత్తలేరు మొన్న దీనికి తింటానికి ఆర్డర్ పెట్టినా ఆయన వచ్చియడానికి నేను పండుకొని ఉన్నాను పిలిషిండు నాకు వినపల్లె ఇగ ఒక్కటే ఒర్రుడు ఏయ్ హ్హ దీందే వచ్చింది మళ్ళా తినేది ఆయన మీదికి వొర్రుతాంది
గట్టగా ఉంటది ఇక కుక్కలతోనే
ఇ మాక్క బిడ్డనాయితే దాన్ని గజ్జు వంటాంది ఉరుకుడే ఉరుకుడు ఓరు ఓరు ఓర్ నాకన్నా మా అక్క అన్నం తింటది నాకు అ ఇడిచ్చిపోయినాను ఇది నాకన్నే ఉంది ఇద్దరు నాకన్నే ఉన్నారు ఇద్దరు ఒర్రుతార్రు ఈ మేమో ఈ చెవులొలా పెట్టుకుందివి గుంజ్ చూడాకు